హాయ్ండి వినిపిస్తుంది
ఉన్నా కొంచెం టైం పడుతాంది కదా వాయిస్ కు వినిపించా కాల్ కనెక్ట్ అయిన తర్వాత కొంచెం టైం పడుతుంది
అదే అది ఇక్కడ ప్రోగ్రెస్ అని బడి సెకండ్స్ పడుతు ఉంటాయి కదా ఇంకా
ఆహా అవునా మీ ఊర్లో ఏమన్నా జాతరల్ చేస్తారా ఎటో జాతరలు
ఉ జాతర జాతర జాతర చేస్తారు కురవి వీరభద్ర స్వామి జాతర శివరాత్రి
ఓకే ఓకే ఆహా ఏం అంటే జాతర అంటే మామూలుగా మా సైడ్ కూడా వేస్తారు బాగానే
ఊహు శివరాత్రికి శివ పార్వతుల కళ్యాణం జరుగుతుంది ఇంకా నైట్ అంతా జాగారం కదా ఇంక అప్పుడు జాతర సందడిస్త సందడిగా ఉంటుంది ఇంకా
ఇంట్రెస్టా మీకు జాతరలకి వెళ్ళడం
ఏమో ఇంట్రెస్ట్ లేదండి నేను ఆ సౌండ్స్ ఆ తలనొప్పి భరించలేను నేను జాతర టైమ్ లో వెళ్ళను అస్ హలో నార్మల్ గా మార్నింగ్ టైమ్ లో వెళ్లి దర్శనం దర్శనం చేసుకొని వస్తాము
ఓ కే ఆహా అవును ఇంకా కొంచెం ఇక జాతర టైం లో అంటే కొంచెం జనాలు బాగుంటారు
అవునండి ఆ అల్లరి అదంతా హెడేక్ వస్తది బాగా ఇంకా. అండి మీరు ఏం ఫెస్టివల్స్ బాగా జరుపుకుంటారు
మా దగ్గరయితే మ్ ఆ దాదాపుగా మేము అన్ని ఫెస్టివల్స్ చేసుకుంటము
హ్మ్
ఈ ప్రతి ఒక్క స్వే ఫేస్ ఫెస్టివల్ కి ఏదో ఒక స్పెషల్ అనేది ఉంటంది కదా
అవునండి
కమింగ్ అప్ ఏంటిది ఉగాది ఉంది
అవును
ఉగాది పచ్చ
ఎలా చేస్తారు మీరు ఉగాది ఫెస్ట్ ఫెస్టివల్
ఉగాది ఫెస్టివల్ కు అంటే మామూలుగా పచ్చడి చేస్తాము ఉగాది పచ్చడి
ఆ తెలుసు
ఊ పూర్ణపప్పాలు వేస్తారు
ఊహూ బొబ్బట్ల అం
ఉ చేస్తారా మీరు
సం చేస్ స్తమండి
ఇగ మా ఇంట్లో పులిహోర అంటే బాగ్ ఇష్టం కాబట్టి కంపల్సరీ ఆ రోజు పులిహోర చేసుడే ఆహా మాసైడు నాన్ వెజ్ తీనము ఉగాది
ఉ ఉగాదికి తినరు దాదాపు కొన్ని ఫ ఫెస్టివల్స్ కైతే తింటారు కదా
ఆ ఓన్లీ ఒక దసరా
హ్మ్ మ్మ్
ఒక దసరా ఓకే ఇక్కడ నాన్ వెజ్ తింటం
ఊహూ
గా దివాళి, శివరాత్రి, ఉగాది ఇవన్నీ వెజ్ అన్నట్టే ఇక్కడ ఏమా సంక్రాంతికి తింటాం
హ్మ్ దసరా
దసరా కు సంక్రాంతికి ఎ కోయింగ్ ఎన్నిగా పూజ పూజలే ఉంటాయి కదా ఫెస్టివల్స్ మామూలుగా దీపావళికి లక్ష్మీదేవి ఆ నోములు ఉంటాయి గాని మాకు లేవు ఇక్కడ చాలా మందికి ఉంటాయి నోములు అన్ తవే పవునే తీసుకుంటారు
అవునవు ను లక్ష్మీదేవి పూజ బా చేసు
ఆ లక్ష్మీదేవి పూజ చేసుకుంటారు బానే
అవును
ఆ
శ్రీరామనవమికి కళ్యాణం జరుగుతుందా?
ఆ జరుగుతది ఇక్కడ టెంపుల్ల్లో జరుగుతది బావుంటది. వెళ్తా వెళ్తా ఫుల్ జనాలొస్తరు ఫుల్ ఎండ ఉం ట
ఏవును చాలా ఎండగా ఉంటది అప్పుడు
ఇక్కడ దగ్గరనే టెంపుల్ ఉంటది కాబట్టి ఇగ వెళ్తా ఆ
అదే
ఉ తొందరగా ఏం ఎళ్ళగని పిల్లలా తరని ఇగ ఎండింగ్ టైమ్ ల వెళ్లి అక్షింతలు లేసస్తా
ఆహా
మరి హెల్త్ కోసం ఏం చేస్తారు మీరు హెల్త్ కోసం ఏమన్నాయో మే మెడిటేషన్ అట్లా యోగ అట్లాంటివి ఏమన్నా చేస్తూ ఉంటారా వాకింగ్ అంతే నా అట్లా వద్దు స్పెషల్ కొంచెం వాకింగ్ అట్లాంటి చేసుడే ఉండాలే
అదే అదేగాని ఇంకా వాకింగు లై వాకింగ్ కేళ్తామండి లైట్ ట్గా ఈవినింగ్ కాసేపు అట్ల ఒక ఆఫెనవరు యోగ మెడిటేషన్ చేద్దామను కుంటున్నాను గని ఇంకా స్టార్ట్ చేయలేదు చేయాలి
ఆహుమ్ అంటే మీకు వస్ చాలా కదా మామూలుగా చూసి చేసుకునుడేనా
కాదండి దిది యోగా అవన్నీ ఇంకేం నేర్చుకోలేదు
ఓకే ఓకే అవునా అంటే ఇట్లా మనకు ఆన్లైన్ ల కూడా క్లాసేస్ కండక్ట్ చేస్ న్నారు కదా చాలా మంది చూసి ఏసుకోవడం అన్నట్టు ఉ కానీ చాలా ఆ నేను రీసెంట్ గానే జాయిన్ అయిన ఆహ
ఉహు యోగా
అం యోగా అందులోనే డైలీ యోగా ఉంటది డైలీ వన్ అవర్ యోగా ఉంటంది ఒక హాఫ్ అన్ అవర్ మెడిటేషన్ క్లాస్ ఉంటది
ఉహు ఏ టైమింగ్స్ అండి
అంటే ఇగ మన కన్వీనియంట్ అన్నట్టు మార్నింగ్ ఫైవ్ థర్టీ నుంచి స్టార్ట్ బ్యాచ్ మార్నింగ్ ఫైవ్థర్టీ సిక్స్ థర్టీ సెవన్థర్టీ ఎయిట్ థర్టీ ఫోర్ మళ్ళ ఈవినింగ్ ఫోర్ థర్టీ ఫైవ్థర్టీ సిక్స్థర్టీ సెవన్ తర్టీ
ఆ టైమింగ్స్ లో ఎప్పుడై
ఆ ఆ టైమింగ్స్ లో మన వీలుని బట్టి జాయిన్ కావచ్చు
పిల్లలు జాయిన్ గానిస్తారా అండి మీకు
నేను అందుకే మార్నింగ్ ఫైవ్ థర్టీకి జేస్తా అప్పుడు వాళ్ళు లెవ్వరు కదా హ్మ్ ఆ ఫైవ్ థర్టీ బ్యాచ్ అంటే ఫైవ్ ఓ క్లాక్ కి లేస్త చ ఫైవ్ కా ఆ ఫైవ్ ఓ క్లాక్కి లేస్తే ఇంకా ఫైవ్ థర్టీ టు సిక్స్ థర్టీ అయిపోతది వన్ అవర్ అయిపోతది. మెడిటేషన్ ఇట్లా క్లాసేమో నైట్ నైన్ ఓ క్లాక్ ఉం ఉంటది స్పెషల్గాది ఒక హాఫ్ అన్ అవర్ ఉంటది అంటే అది కూడా మనం అప్పుడది అప్పుడే చేసుకోవాలని ఏం లేదు వాళ్ళు పడుకున్న తర్వాత కూడా మనం చేసుకోవచ్చు చ్చు ఇది మనకు కన్వీనియెంట్ గా ఉంది కదా అని ఇయర్లీ టూ థౌజండ్ ఇయర్లీ టూ థౌజండ్ హ్మ్ మామూలుగా ప్చ్ అంటే మీరు ఫ్రీ ముందు గా నేర్చుకోవచ్చంటే ఒక ఫిఫ్టీన్ డేస్ ఫస్ట్ ఫ్రీ ఉంటది. అదా అది ఎవ్రీ మండే స్టార్ట్ అవుతది మీకు నేను లింక్ పంపిస్తా. చేసుకోవాలనుకుంటే ఆ నేను కూడా ఫస్ట్ అట్లానే ఫ్రీగా జాయిన్ అయినా ఫోర్టీన్ డేసు కానీ నిజంగా మన లేడీస్ కి చాలా యూజ్ తెలుసా
అదే అదే
ఎందుకంటే ఆ స్ట్రెస్ మళ్ళీ ఇంకా ఇంట్లోనే ఉంటాం గదా ఎన్నో మనకు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి నేను మళ్ళా బయట మనకు చేసుకునే టట్టు ఉండది నేను ఎన్నో సార్లు వాకింగ్ వెళ్ళానుకుంటే పిల్లలతోని కాదు
అవును
ఇంత ఏసినా వీళ్ళు ఈవినింగ్ వచ్చేసరికి చేయలేను మళ్ళ పొద్దున మనకు అంత సెక్యూరిటీ ఉండది మనమే వెళ్ళి ఏసుకోవాలన్నా ఎట్లనా ఎట్లనా అని బాగా సఫర్ అయినా ఇటు వాకింగ్ వెళ్ళల్ లేను ఈవినింగ్ వచ్చేసరికి వీళ్ళు అలిసిపోయి వస్తరు వీళ్ళని పట్టుకొని వెళ్ళాలన్నా వాళ్ళు రాలే దు మళ్ళ మనం ఒక్కరం వెళ్దామన్నా మన సెక్యూరిటీ ఉండదు
అవును
కి అస్సలే సొసైటీలా ఎట్లానే సార్ సర్చ్ చేయ్యంగా సర్చ్ చేయ్యంగా ఇట్లనే ఒకటి లింక్ వచ్చింది ఇక మాకు ఒక గ్రూప్ ఉంటే దాంట్లో పెట్టటిలు అయితే, సరే చూదాం మనీ ఒక ఫోటో టెన్ డేస్ స్ ఫ్రీగా జాయిన్ అయినా
ఉహు
కంటిన్యూ చేయాలనుకుంటే టూ థౌసండ్ కట్టి జాయిన్ కావచ్చు కానీ నాకు ఎంతో అంటే ఎంతో బాడీ లో గాని మైండ్ లో గాని చాలా చేంజెస్ వచ్చింది, ఇంకా ఇంట్లో ఉం కూడా దీన్ని యూజ్ చేసుకోలేకపోతుంది నాకు ఇంకా హెల్త్ అన్నవసరం అ అనిపిచింది నిజంగా హెల్త్ ఇస్ వెల్త్ అంతే ఇగా హెల్త్ ఈస్ వెల్త్ హెల్త్ ఈస్ వెల్త్ ఏదైనా కూడా తెలుసా ఉహు ఇగా అందుకే వెంటనే మా హస్బెండ్ కి చెప్తే ఆ హాస్పిటల్ అయితే పెడతారు వెయ్యిలకు వేయిలు పోతే పోని టూ తాహుసేండ్ నీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వు అంటే వెంటేనే జాయిన్ కామ్మని చెప్పిండు ఆయన కూడా యోగా ఎస్ ఉండే అన్నట్టు ఇంతకు ముందు నేర్చుకున్నాడు అతను నన్ను చేయమంటే బాగా లేజీగా నేను చేయకపోయేదాన్ని కానీ ఇగా మన హె కొంచెం పిల్లల అయిన తర్వాత ఇంట్లో ఉండి స్ట్రెస్ అట్లా చాలా బాడీ లో చేంజెస్ అన్ హెల్తీగా అవ్వడము నిజంగా నాకు బాగా సఫర్ అయినా హెల్త్ తోని
ఉ
ఇప్పుడు ఇపు ఇప్పుడే కొంచెం నాకు చాలా చేంజ్ అనిపిస్తుంది ఎ
అదే అదే నాకు లింక్ పంపించంండి ఎంతైనా మనకు లేడీస్ చాలా స్ట్రెస్ ఉంట
నిజమే చాలా హు రిలీఫ్ ఉంటది కొంచెం కాదు ఎంత అంటే అసలు నేను మాటల్లో చెప్పలేను తెలుసా మంచిగా మనం ఇంట్లోనే ఉంటాం. కాబట్టి పిల్లలు స్కూల్ కి వెళ్పోయినా తర్వాత అంత ఒక ఏదైనా ఒక బ్యాచ్ లో జాయిన్ అయిపోయినామ అంటే ఒక వన్ అవర్ మన హెల్త్ కోసం స్పెండ్ చేయలేమ మనం చెప్పండి. ట్వంటీ ఫోర్ అవర్స్ లో జస్ట్ ఒక వన్ అవర్ కూడా మన హెల్త్ కోసం మనం స్పెండ్ చేయకపోతే వేస్ట్ ఎంతసేపు సెల్లులు వత్తు తమ్ రీల్స్ చూస్తాము. యూట్యూబ్ చూస్తాం. కదా
అవును ఫస్ట్ ఫస్ట్ మన హెల్త్ ఇంపార్టెంట్ అండి. దాని తర్వాత ఏదైనా ఇప్పుడు ఇంట్లో వాళ్ళందరినీ మనము మానేజ్ చేసుకోవాలి. అ అందరిని చూసుకోవాలంటే ఫస్ట్ మనం హెల్దీ గా ఉండాలి. కదా ఆ మనం హెల్దీ ఉ అంటేనే
ఏదైనా కూడా మనం ఇగా కొంచెం మూలగ పడ్డాం. అంటే అన్ని మూలగ పడతాయ్ తెలుసా హెల్త్ బాలేక మనం ఒక్కరము నాకు అట్లా ఎక్స్పీరియన్స్ కూడా నేను చెప్పాను. కదా నాకు టైఫాయిడ్ ఫీవర్ వచ్చిందని అప్పుడు ఫస్ట్ సరీగా బెడ్ అంకితమైననా ఒక త్రీ డేస్ నా పిల్లల పరిస్థితి చూడాలి. ఆగా బాధ అనిపించింది. ఇంకా వాళ్ళని చూస్తే చ్చి నేను ఎందుకు ఇంత నా హెల్త్ని ఎంత నెగ్లిజెన్స్ ఎందుకు వేస్తున్నా ట్వంటీ ఫోర్ అవర్స్ ఇచ్చిండు. భగవంతుడు దా ఒక్క వన్ అవర్ నా హెల్త్ కోసం చూసుకుంటే నేను హ్యాపీగా ఉంటా ప్లస్ హస్బెండ్, పిల్లలు అందరు హ్యాపీగా ఉంటారు. కదా
అవును
కొంచెం ఫుడ్ కూడా అది మన ఇష్టం చేంజ్ చేసుకు లేదా అని వాళ్ళు ఏం చేంజ్ చేయమని చెప్పారు. కానీ నేను కూడా ఫుడ్ కొంచెం ఆ ఆయిల్ తక్కువ చేయడము. ఆయిల్ ఫుడ్డు తక్కువ నే వేసినా ఇంకా అందుకే జొన్న రొట్టె కూడా నేను చెప్ చేప్పాను. కదా స్పెషల్ గా దాని కోసం క్లాస్ లో జాయిన్ అయిన తర్వాతనే హెల్దీ ఫుడ్ తీస్ తీసుకోవాలినేసి కొన్ని హెల్దీ ఫుడ్ కూడా యాడ్ చేసినను నా డైట్ లో
అదే అదే అదే అే తీసుకోవాలండి. హెల్దీ ఫుడయే తీసుకోవాలి. ఇప్పుడంతా జంక్ ఫుడ్ ఆయిల్ ఫుడ్స్ డీప్ ఫ్రై ఐటమ్స్
ఒక ఫోర్టీన్ డేస్ ఫ్రీ యోగా క్లాసు జాయిన్ అవ్వండి. ఖచ్చితంగా అవ్వండి. మీ హెల్త్ బాగ చూసుకోండి.
పల్సరీ ఆ ఒకే
ఉమ్ బాయ్.
బాయ్.